హలో నమస్కారం బాగున్నారా అండి
ఆ బాగున్నామండి. ఏం చేస్తున్నరండి
ఏమో లు దాని కోసం తిన్నవా అండి
అ
మీరేం పప్పు మునక్కాయ అండి మీదేం కర్రీ అండి
గ్యాస్ అయిపొయింది అండి. పొయ్యి మీద వండ డమె సరిపోతొం తాందెం ఉ
గ్యాసులు వస్తలేవా అండి మరి
వస్
ఆ అవును సరే ఏం ప్రాబ్ ఎమన్నా ప్రాబ్లమ్ ఉన్నదా అండి.
దేనికండి.
గ్యాసు బుక్కు కాకపోవడానికి అన్నను మరి
అంటే అక్కడ పైనుండే వస్తలేవండి గ్యాసులు ఎక్కువ.
మీరేం చేస్తారండి.
అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయట అండి. అందువల్ల పంపిస్తలేరట.
ఉ మీరే ఏం చేస్తారండి
ఏం లేదండి ఖాళీ ఉమ్
పిల్లలు ఏం చదువుతున్నారు అండి.
అర్థమయతలేదన్
పిల్ల పిల్ల పిల్లలు చదువుతున్నార అండి.
ఆ చదువుకుంటున్నారండి ఆ అమ్మాయి ఫోర్త్. అబ్బాయి సిక్స్త్ అండి.
ఎక్కడేసారండి.
అమ్మాయి ఇక్కడే చదువుకుంటదండి. అబ్బాయి వేరే దగ్గర హాస్టల్.
మిరేం చేస్తారండి.
మేము చిన్న చిన్న వర్కులండి మహిళా సంఘం వర్కులు చేస్తామండి అర్థం అయితులేండి కొంచెం గట్టి
మహిళా సంఘం లోన్ లు ఎట్లా ఇస్తుంది
ఆఆ ఇప్పిస్తానండి నేను ఇయనుగానీ ఏయిట్ బ్యాంకు కి తీసుకెళ్లి ఇప్పిస్తా తవండి
అంటే నెల నెల కట్టుడా అండి
ఆ నెల నెల తీసుకోం ఒకసారి తీసుకొని నెల నెల కట్టాలండి అవి తిరేదాకా
ఎలా క అత్తాకపో పోతే ప్రాబ్లమ్ అవుతుదా అండి
కట్టకపోతే ఇంటికొచ్చి తారాలు వేసుకొని పోతారంండి అప్పుడు వెనకట డబ్బులు తీసుకొని తిని సైలెంట్ గా ఉంటే అప్పుడు ఎవరు ఏమనలేదండి ఇప్పుడు అట్లా ఇవ్వండి ప్రాసెస్ దానికి
అవునవునవు వెనక చాలా మంది వెనకట చాలా మంది తీసుకొని కూడా కట్టకుండా ఉన్న రోజు లు ఉన్నాయాండి
ఆ
అ
అట్లా
మీ హస్బెండ్ ఏం చేస్తాడంండి
మా హస్బెండ్ టాకు తోలుతడంండి
అవునా
ఆ
ఇ ఫన్ చేస్తాడు అండి మళ్ళీ
ఆ వ్యవసాయం కూడా చేస్తాడంండి మేము కూడా కూల్ చేసుకుంటే బతుకటోళ్ళమండి అంత రిచ్ వాళ్ళమేం కాదు ట్రాక్టర్ తదులుకుంటా వ్యవసాయం చేసుకుంట
ఏ పల్లెటూరు అంటనే ఇక రిచి వాళ్ళు ఎవరు ఉండారంండి వ్యవసాయం చేసుకోవాలి కూలి పోవాలి బ్రతకాలండి
హమ్
ఉగాది పండుగ ఎట్లా చేస్తున్నారంండి
ఆ బాగానే చేసుకున్నామండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళామండి మేము
అమ్మ వలేది ఎక్కడడి
అక్కడ ఒక డెబ్బై ఎనభై కిలోమీటర్ల దూరం ఉంటుందండి
మల్లెటూరు రాసిటి అండి
పల్లటూరే అడి ఇది సిటిమ ఏం కాదు పల్లెటూరు చెప్పండి మీరేం చేస్తారండి మరి
ఇ అదేసస్త ఎ అండి ఎస్తున్నా
ఆహా
నలుపు నలుపు మ అన పతి గంటల వైపుద దుపాలే మూడు గంటలకు జీవ కొట్టి మళ్ళా జివ కొట్టలండి ఉ మీరు
హలో
హలో
ఆ మాట్లాడండి
కొట్టామండి మూడు గంటలు పోవాలి జీవ కొొట్టాలి మళ్ళీ పతున పోవాలి ఏద కుట్టే మళ్ళీ కొట్టాలి మా పళ్యం కూడా చాలా దూరం ఉంటదండి ఒక కిలోమీటర్న్నర ఉంటవు రెండు కిలోమీటర్ల దాకా ఉంటదండి
అట్లా ఎన్ని రోజు దులుపుతారండి మరి పొలాన్ని
పదిహేడు రోజులు పదహారు పదిహేడు రోజులు దున్నుతాం అండి
అన్ని రోజులు దులిపు చెప్పి అన్ని రోజులు మందు కొట్టాల్ న అండి
అమూడు రోజులే కొట్టాలండి దుమ్
ఆ సెల్ ప్రాబ్లం మే ఉన్నట్టుందండి వాయిస్ కట్ అయి తల్లి
చే ప్ టెల్ గాన్ని
ఆ వయిసు అదే అంతే అయితే సెల్ ప్రాబ్లమ్ ఏ ఉండే వాయిస్ క్లారిటీ గ ఇనాపడతలేదు
సె ప్ర సెల్ ప్రాబ్లం ఏమి లేదాండి
సెల్ ప్రాబ్లం లేదు మీరు గట్టి అనా మాట్లాడతారు నాకు క్లారిటీన వస్తలేదు
తన్నారా అన్నం మి వయిస్ ఇనబడుతుంది. మే
మరి నా వాయిస్ ఇనబడట్టు మీ వాయిస్ ఎందుకు వినవడట్లేదండి
ఏమో అండి మరి ఫోన్ ప్రాబ్లమా
చెప్పండి ఇంకా ఏంటి మరి విశేషాలు
ఏ ఉన్నదా అండి ఇ ఉన్నది ఇలా నేనుకా గడ సంఘం పెద్ద మనిషిని ఏనా పంచాలు నా టిెట్ ఉన్నా ఏమన్నా ఫిల్టరు గుల పని చేయాల ఏ పని చేయన కూడా ఇప్పుడు మీకే కరెక్ట్ చెప్పినా నీ తప్పుగా నీ తప్ప అయితే తప్ప అంటే తప్పు అన్నాడు ఇలా ఇది అనుకుంటే పెజ వస్తానునికో అంట తప్పు వుంటే ఇప్పుడు నీ తప్ప అని మనం అంటే నా తప్ప అన్నాడు వాడు ఎట్లా అన్నాడుని పెద్దవాళ్ళకి చెప్ ఇట్లు కట్ కు పొర న్దేన
హా అంతే పెద్దమని సార్ అనుకుంటే అంతే కదండి వాళ్లంటారు వీళ్ళు అంటారు ఆ మధ్యలో వచ్చింది ఏం
వాల్ తిట్టరు వీళ్లు తిట్టరు అదే సరిపోయింది అవునండి తినాలే తిట్లు తినాలే
యూ అంత ఇబ్బంది ఉంటది
తాను తాగుబోదు తాగుబోతే తిడతారు తాగుతే ఓరి నీ నా డ నాకే చెప్పలే అని తిడతారు
ఆ
అ ఏ అందుకే ఇప్పుడే పోతా అలసిపోయి పొలం కాటికి పోతా సెపరేట్ గా పొలం పనుల దుస్ తని ఇంటికి వచ్చి దాదా తిని సప్ బ్రేక్ ఉంటే మాని నైట్ అయింది అంటే ఆడ ఆడగూకుంటడు పది మంది కూర్చొని అట్లా ఇట్లా ముచ్చట పెట్టుకొని నైట్ తోమిది గంటల దాకా ఏం చెప్పాలో వాళ్ళే వాళ్ల గురి మంచి రైతులను అడుగుతారండి
ఆ
రైతుల్ని అడుగుతారు రైతులు ఇ నీ పొలం ఎట్లున్నది ఇది ఎట్లు అని అడుగితే ఇ అడుకుంటే కొద్దిసేపు ముచ్చట్లు పెడతారండి ఈ పొలం ఎట్లు ఉన్నది దోమ కలిగింది ఇది అట్లున్నది అని ఇగ చెప్పుకుంటా ఉంటారు అండి. రైతుల బాధలు రైతులు చెప్పుకుంటారు ఏం మందు కొట్టాలి నువ్వు ఏమి మందు కొట్టినావు అని సగం మంది అట్లా మాట్లాడుకుంటారండి
యూ అంతే కదా నీ పొలం ఎట్లుంది నా పొలం ఎట్లుంది అని నాలుగు కూర్చున్నక్కడ ఏదో మాట్
ఆ దోమ తలిగిందా ఎట్లున్నదని మీ అడిగ అందరు అడుగుతారండి ఏ మందు కొట్టాలి ఏం మందు తెచ్చినవు నువ్వు ఏం మందు కొట్టినవ్ ఇక ఒకరిని చూసి ఒకరు నేను ఈ మంది తెచ్చినా కొట్టిన అది పని చేసింది అంటే మళ్ళా పోయి తేచ్చి ఆ మందుని కొడతారండి
హ
దాట్లనే కోది సేపు కాలి నిక్షేపం అయితది ఆడ ఇడా తిరిగి వ చే మునాథ సమ్మర్ అనా ఎండకాలం బయట చల్ల గాడపు వస్తుంది పల్లెటూరిలో చిక్క గాడుపు బాగా వస్తుంది
హు
అడ పడుకుంటే చల్ల గాడిపు వస్తుంది రాస నీద్రపోయి పొద్దుగాళ్లు లేసి మళ్ళా ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోతారండి
ఆ
అవున్ పల్లెటూరు నుంచి వచ్ పొలం పనీ ఇంతకుముందు లారీ తోలేటోన్ని అండి లార్ బంద్ జేసిన ఇంటికాడే వ్యవసాయం చేసుకుంటా ఇంటికాన్నే ఉంటున్నానండి
హ్మ్
మ్మ్
ఇకేంటండి ఊళ్ళో విశేషాలు ఏం కథ
ఊళ్ళో విశేషాలు ఏముంటయ్ అండి ఇంతే ఇగ పొద్దున్న లేత్తే ఊళ్లే ఆడ ఈడ రోజు అటు ఇటు తిరగడం పనికి పోవడం
రైతు బంధు గిట్లా వడ్డాయా అండి మీకు
తు బంధు వల్లేదు ఇంకే బంధు వల్లేదండి
మరి ఎందుకండి రైతు బంధు ఎందుకేస్తలేడ్
మ్మ్ బాంబు ఎవరేస్తారండి అని చెప్పిండు మార్చి మార్చి లో ఎత్తానన్నాడు పోయిన అన్నాడు ఫిబ్రవరిలో పదిహేడో తారీఖు వేస్తా అన్నాడు అంతక్ ముందు ట్వంటీ సి క్స్ జనవరికి వేస్తా అన్నాడు సంక్రాంతి పండుగకి వేత్తా అన్నాడు సమక్ జాతర వెళ్ళినంక ఎత్తా అన్నాడు ఇవన్నీ చెప్పుకుంటూ మాటలు చెప్పుకుంటూ కప్పిపుచ్చి ఉంచిండండు
మరి జనాలుందరూ మేడారం మంచిగా చేసిండు మళ్ళా ఓట్లు వేసి గెలిపిచ్చుకోవాల ఆయననే అంటున్నారండి
లా
హలో
ఆ చెప్పండి అది విషయం అండి రైతు బంద్ ఏ లేదు వసలల్లకు ఒక నాలుగు వేల పింఛన్ అన్నాడు ఆ పింఛన్ లేదు లేదండి ఇగ రైతులకు ఊరే కట్టలకు కూడా ఈసారి చానా ఇబ్బంది అయిందండి.
అవునండి అవున్ కాదండి ఇప్పుడు మేడారం జాతర ఫోకస్ పెట్టిండు కదా బాగా
ఆ
ఫోకస్ పెట్టి మేడారం ని మంచిగా చేసిండు ఇంతకు ముందున్నోళ్లు ఎవ్వల్ జేయలే ఇప్పుడు మంచ్ గ ఏసిండు ఇంత మంచిగ జేషి నోళ్ళె లేరు అని ప్రజలు బాగా పొగుడుతున్నారు గదా మరి
వరాటు పోవులేది మేడారం జాతరను గద్దెలు గట్టు ఈయన్ని యేయి రైతులను సేస్తున్నాని సమ్మక తల్లి
చెప్పలేదు కాకపోతే కాని ఇప్పుడు ఎవ్వళ్ జేయలే తను చేసిండు ఇన్ని రోజులు ఎవరికి రాలే ఐడియా అనుకాడికి అంటారు గదా దేవ్